ఆహ్.
హలో నమస్తే అండి ఆహ్ బాగునండి మీరు బాగున్నారా.
ఆహ్ అండి.
ఏం చేస్తున్నారు అండి టీ కాఫీ అయిందాండి.
ఆహ్ అంటే కొంచెం పొద్దున కొన్ని పాలుంటే. అవి టీ పెట్టేసినా కొన్ని పాలు తోడు పెట్టేసా పెరుగుకి. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంటి ముందు పాలు పెడతారు ఇంకా ఎండ ఉంది కదా. పా పాలు వాళ్ళు ఇంకా పెట్టలే.
ఆహ్ సూర్యుడు ఆరై ఏడైన దిగతలేడు కిందకి. మనుషుల మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైంది బాగా. వచ్చేశాడు. ఎక్కువసేపు ఉంటున్నాడు కాలిపోతుందండి బాబు. డే అండ్ నైటీ వేసి ఏం చేశారండి ఇవాళ స్పెషల్ సండే.
ఇవాళ స్పెషల్ నిజంగానే స్పెషల్ చేసినా. ఆహ్ మటన్ గోం గోంగూర మటన్. అండ్ చికెన్ ఫ్రై ఆహ్. గోంగూర మట్టన్ ఆహ్ తర్వాత అది దాన్నేమంటారు. చికెన్ ఫ్రై ఆహ్ మళ్ళి ఇంకా కొంచెం గోంగూర. పచ్చడి ఎక్స్ట్రా ఉంచిన. తేకన్ అనుకుంటారని ఆహ్ ఇంకా అంతే. ఇప్పుడు ఈవినింగ్ ఏమో మా చెల్లి నన్ను బగారా కూడా వండు నాకు ఇష్టం అన్నది. అందుకని ఇంకా ఈవినింగ్. కొంచం ఒక గ్లాస్ బాగరా రైస్ ఒక గ్లాస్ ప్లెయిన్ రైస్ వండుదామని చూస్తున్నా.
సండే మొత్తం మీఇంట్లానే ఉందిగా.
ఆహ్ అదే నేను చెప్తున్నా కదా. మనం నాన్ వెజ్ నాన్ వెజ్ స్పెషల్ అని చెప్పినా కదా నేను.
ఆహ్ సూపర్గుంది అసలు గోంగూర మటన్ అయితే అసలు మంచి కాంబినేషన్. బాబు దానికి మంచిగా పులావ్ ఉం. తడితే బాస్మతి రైస్ తోటి దీంతో కలుపుకొని తింటే ఉంటదండి
అవును బాగుంటది అందుకని ఆ ముఖ్యంగా నేను నాన్ వెజ్ బాగా వండుతానూ రొయ్యలు ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంకా అసలు ఇంకా పా ఆమంటారు కదా నల్క కోసేసుకుంటారు అన్నమాట అంత ఇష్టంగా తింటారు
మీ దెబ్బతో ప్రసన్న గారు ఇంకో రెండు మూడు కేజీలు పెరిగి రావాలయితే
అది తినాలి గాని అన్ని రకాలు వండుతా కానీ అది తినదు లిమిట్ నే తింటది
ఆ పోనిలే అక్కడికి వెళ్తే రుచిగా తింటాన్నారు కదా మంచిగా ఒకటి పెట్టండి ఏముంది తినేళ్ళు ఉంటేండడిళ్ళకి ఏంది మంచిగానే అనుకుంటారు
నేను అంతే నిజంగా తినే వాళ్ళు ఉంటే నేను మంచిగా వండుతా అసలు చాలా బాగా వండుతా నేను వండే అప్పుడు వచ్చి కిచెన్ లో వచ్చి డిస్టర్బ్ మాత్రం చెయొద్దు
ఆ మా చెల్ల మా చెల్లెలు కూడా అంటేనండి బాబు ఎవరైనా వచ్చి గెల్కిర్ అనుకో దిల్లివని అసలు రావద్దు కయ్యమని ఆరు
ఆ ఆ ఇక్కడై అడదిలేసి వండుకో నువ్వే వండుకో నువ్వే వండుకో నువ్వే తినిపోవని చెప్తా
అయ్యో ఆ కొందరికి ఉంటది డిస్టర్బెన్స్ చేయకుండా ఎందుకంటే ఒక్కరు ఉంటారు టకటక వండుని చేససుకుని
ఒక ప్రాసెస్ ఒక ప్లానింగ్ ప్రకారం చేసేసుకుంటాం అనమాట
అవునవును ఆ కొందరికట్ల అలవాటు ఉంటది
అదే అదే అదే వచ్చింది ఇదే కాదు అన్ని విషయాలలో అంతే ఏడికెళ్లాలన్నా అంతే ఒక టూర్ కి ప్లానింగ్ గియాలి టికెక్ట్స్ బుక్ చేయాలి రూమ్ అన్ని అ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు రావాలన్నా నాకు మనీ ఇచ్చేసారు అన్ని రాసుకొని ఏ డేట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ ఏ హోటల్ అయితే బాగుంటది దే స్టార్ రేటింగ్ ఉంది సిసి కెమెరాలు ఉన్నాయా లేవా ఇట్లా అనీ అంటే కిరీటివైస్ బాగుందా బాగా అన్ని చూసుకొని మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత టైమ్ అ అన్ని తీసుకున్న తర్వాత ఇంకా వచ్చేస్తారా నాతో పాటు అందరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ ఉంటే లేడీస్ కావచ్చు ఫ్యామిలీస్ మేమంతా కావచ్చు
అయితే మీరుంటే సెక్యూర్డ్ అయితే ఫుల్ రెబల్ అయితే
అక్కడికి వెళ్ళాలన్నా ముందు ఉస్మా ఉందిగా ఉస్మా ఉందిగా ఉమా చూసుకుంటుదిచ్చయంండి అని అంటారు
ఆ
ఇగ అంత ప్లాన్ ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాయి వీళ్ళే కాదు చుట్ట చుట్టాలు కూడా సగం మంది ఇప్పుడు ఎక్కడో విజయవాడలో మా చిన్నత్తయ చిన్నత్తయ కొడుకు మా సురేష్ పెళ్ళ అయింది మొన్న ఆ పిల్లి గాడు కూడా ఫోన్ చేసి వదినా నేను ఇంతవరకు విజయవాడ ఆ కనకదుర్గమ్మ గుడి విజయవాడ చుట్టుపక్కల తప్పిచ్చి తిరుమల ఎప్పుడు పోలే నా మమ్మల్ తీసుకెళ్ళు ఒదిన అంటే నేనే నా ఫోన్ లోనే టికెట్లు చేసేసా ట్రైన్ టికెట్లు చేసేసా రేపు ఇరవై ఆరో తారీఖు ఉందిగా జర్నీ తిరుమల
ఓ సూపర్
సోరి ఇరవై ఐదుంది జర్నీ ఇరవై ఆరు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి స్లాట్ బుక్ చేసిన
దర్శనం అ
టికెట్ కూడా అయిపోయింది రూమ్ అకాంబినేషన్ నను కూడా చేసేసిన అన్ని నా ఫోన్ లోనే చేసిన
ఎందులో అండి ఎందులో చేసారు యాప్ దో యాప్ ఉంది దానికి అది మన భక్తి అప్ ఎ నా
నేను ఆ లేదు ఆ టీటీడీ యాప్ నేను మళ్ళీ వెబ్సైట్ లో నుంచి ఓపెన్ చేసి చేస్తా ఎట్లయినా ఓకే ఎట్లయినా సేమ్ ప్రాసెస్ కనిపిస్తుంది కాకపోతే అందులో ఉన్న టికెట్లు ఇందులో
లేదు వాళ్ళు స్లాట్ ఎప్పుడు రిలీజ్ చేసేది తెలిదు ఇట్లా రిలీజ్ అట్లా అయిపోతుంది
ఆ ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ మీరు ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనారే సరే వెళ్ళాలి అనుకుంటే ప్రతీ నెల ఆగస్ట్ ప్రతి నెల ఇరవై ఐదవ తారీకుు పొద్దున్నటు పది గంటలకి మూడు వందల రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తారు అదే రోజు మధ్యాహ్నం ఆ ప్రతి నెల ఇరవై ఐదు
ఓకే ఓకే
ఆ ఒక్కోసారి డేట్ అటు ఇటు కూడా అవుతుంది అక్చుఅల్లీ ప్రతి నెల పద్దెనిమి తారీఖు చేసేవి తర్వాత ఇరవై ఒకటి అయింది ఇప్పుడు అది ఇరవై ఐదుకి షిఫ్ట్ అయింది మనం కొంచం టీటీడీ ఇప్పుడు నోటిఫికేషన్స్ పెట్టుకొని ఆన్ చేసుకుంటుంటే మనకు వస్తుంటది తర్వాత అదే రోజు మ మధ్యాహ్నం మూడు వందల రూపాయలు రిలీజ్ చేసిన రోజు మధ్యాహ్నం మూడు గంటలకి అకామినేషన్ రిలీజ్ చేస్త సారు అయితే మొబైల్లో మొబైల్లో యాప్ లోనే ఏమో వంద వెయ్యి పదిహేను వందలు రిలీజ్ చేస్తారు రూమ్స్ ఆ నీకు ఆ వెబ్సైట్ లో అంటే సిస్ ద్వారా అయితేనేమో వంద ఐదు వందలు వ్ వేయ్యి పదిహేను వందలు రిలీజ్ చేస్తారు అదే మనం ఆఫ్లై లో చూసుకుంటేంట తిరుమలకి వెళ్ళినాక అయితేనేమో రెండు వందల రూపాయలే కూడా రిలీ చేస్తారు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా రిలీజ్ చేస్తారు అనమాట
అది అమౌంట్ మీరు చెప్పింది
అవును అమౌంట్ మరి
నేను రూమ్ నెంబర్స్ ఇవ్వ అనుకుంటున్నాను అంటే అన్ని రూమ్
రూమ్ రూమ్ రేటు నేను చెప్పేది
ఓకే ఓకే ఓకే అది కూడా అది రోజు మధ్యా
మధ్యాహ్నం మూడు గంటలకి కరెక్ట్ మూడు గంట ది కరెక్ట్ గా పోవదు ఒక మూడి ఇంటికల్లా యాప్ ఓపెన్ చేసుకొని కీబోర్డ్ లో ఆధార్ కార్డులు నేమ్స్ ముందే జీబో లో సేవ్ చేసి పెట్టుకుంటే యాప్ ఓ ప కాగానే టక్కటక్క అడ పేస్ట్ చేసేస్తే అవి అవి పడిపోతాయి
అవునవును బా వాళ్ళ ఆధార్ కార్డు పేరు ఆధార్ కార్డు పేరు వా
పేరు ఆధార్ కార్డు పేరు ఆధార్ కార్డు పేరు మెయిల్ అడ్రస్సు ఆ మెయిల్ ఫీమేల్ వాళ్ళ ఏజ్ అండ్ దాని ఏమంటారు మెయిల్ ఐడి ఆ ఫోన్ నెంబరు డిస్టిరిక్ పిన్ కోడ్
ఆ ఫోన్ నెంబర్ అయితే ఒక్కరుదిచ్చినా నడు వస్తుంది కాకపోతే ఆధార్ అయితే ఇవదు వాళ్ళకి కంపల్సరీ కావాలి
కంపల్సరీ ఆధార్ ఎవరిది వాళ్ళకి కావాలి అండ్ అకామినేషన్ బుక్ చే టప్పుడు మాత్రం ఒక్కరికయితే రూమ్ ఇవ్వరు మినిమం ఇద్దరు పర్సన్స్ ఉండాలి
ఒక్కరికైతే వీరు ఇవ్వరు ప్లస్ మళ్ళా పెళ్లికాన్నోళ్లకి కూడా ఇవ్వరంట కదా
ఆ పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇవ్వరు అసలు ఎందుకండి నన్ను అడిగితే రూమ్ ఇద్దరు మనుషులకి వెళ్ళినా రూమ్ అవస్ అవసరం లేదు నలుగురికి వెళ్ళినా రూమ్ అవసరం లేదు ఏందో పెద్ద పెద్ద రూమ్ రూమ్ అంటరు తలకాయ నొప్పి ఇప్పుడు వెంకట
ఆ నన్ను అడిగుతే ఆ లాకర్ లో బడే ఆ లాకర్ లో బడే అందరు దూరిపోతే వెళ్ళిపోతది
అవును మరి కాకపోతే ఈ సీజన్ లో వెళ్లొద్దు ఈ సీజన్ లో వెళ్లొద్దు మార్చి ఏప్రిల్ మే జూన్ జులై వర ఎళ్ళొద్దు నిన్ మీకు ఆగస్టు నుంచి ఆగస్టు నుంచి వెళ్ళొచ్చు ఆగస్టు నుంచి శుభ్రంగా వెంకటాద్రి నిలయం అని కొత్తగట్టిరు ఒకేసారి దాదాపుగా రెండు మూడు లక్షల మంది ఉండొచ్చు అందులో చాలా పెద్ద లాకర్స్ ఉంటాయి మినిమం రెండు
ఎప్పుడు వాళ్ళు ఆ సుదర్శన్ దగ్గరనే ఇస్తరు కదా ఎంతసేపు అక్కడే ఇస్తారు
ఇష్టం లే మనం బస్సు ఎక్కి తిరుమల పైకెళ్తాం కదా పైకెళ్ళిన తర్వాత స్వామి వారి బస్సులు తిరుగు తాయ్ కదా మనం ఆ బస్సు ఎక్కి వెంకటాద్రి నిలయమని చెప్పాలి కరెక్ట్ తీసుకెళ్ళి వెంకటాద్రి నిలయం ముందు దించుతాడు మీరు వెంకటాద్రి నిలయంలో మీకు దిండిస్తాడు చాప ఇస్తాడు మేల్స్ కి ఫీమేల్స్ కి సపరేట్ టాయిలెట్స్ హాట్ వాటరు ఇంక మంచి అన్ని వచ్చేస్తాయి మంచిగా ఆ రూమ్ రూమ్ పోగానే మంచిగా స్నానాలు చేసేసి లాకర్ లో అది పడేసేసుకొని ఇంకా అవన్నా నేరుగా అక్కడే పో మర్చి పోయిన మళ్ళీ మనం వెంగమామ్మ సత్రానికి రాకర్లేదు తిన్టానికి అక్కడికే వచ్చేస్తుంది భోజనం కూడా వెంకటాద్రి నిలయానికి టిఫిన్ వస్తది మద్ మధ్యానం భోజనం వస్తది రాత్రి టిఫిన్ కూడా వస్తది మళ్ళీ మన వెంగమామ సత్రానికి రాక్కర్లా శుభ్రంగా అక్కడ తినేసి ఇంకా కతం దర్శనానికి వెళ్ళిపోవచ్చు మొబైల్ తీసుకొని పోవచ్చు అక్కడ ఆధార్ చెక్కింగ్ పాయింట్ కాల మొబైల్ పెట్టేస్తే దర్శనం అయిపోయి మన కొచ్చిన దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వా లెఫ్ట్ సైడ్ లో స్లిప్ చూపిస్తే మన మొబైల్ కావచ్చు మన బ్యాగ్ కావచ్చు ఏదైనా ఇచ్చేస్తారు అసలు నన్ను అడితే ఏదో అవసరమే లేదు అసల్కి
ఏమో ఇంకా తెల్వదు కదా అక్కడ ఎందుకంటే ప్రతిసారి రూల్స్ మారుస్తా ఉంటారు ఇంక అక్కడ చె
ఆ ఆ ఏం లేదు మన చేతిలో మొబైల్ ఉంటే న్యూ అప్డేట్స్ అనుకోటు ఉంటే టీటీడి న్యూ అప్డేట్స్ ఇస్తనే ఉంటది చేతిలో మొబైల్ ఉన్నా ఇంక టెన్ టెన్షన్ ఏముంది ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇస్తూనే ఉంటది అసలు నన్ను అడితే ఏది అవసరం లేదు వెంకటాద్రి నిలయం ఎప్పుడు మారదు ఆ బిల్డింగ్ అక్కడే ఉంటది అక్కడ అక్కడ అక్కడ ఉన్న లా లాకర్లు అక్కడే ఉంటాయి రూమ్ దొరికినా దొరకపోయినా మూడు వందల రూపాయల దర్శన్ టికెట్ దొరికించుకుంటే కతం ట్రైన్ బుక్ చేసుకోవాలి తిరుమలో దిగాలి నేరుగా పై నడి నడిచెల్లేటోలైతే అలిపిరి నుంచి లేదంటే శ్రీవారి పాదాల నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత బ బ బస్సు ఎక్కేసి సి అది వెంకటాద్రి నిలయం కెళ్ళిపోయి కతం స్నానం చేసి నీకు దర్శనం స్లాట్ ఎప్పుడుందో అప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకొని వరాహస్వామి దర్శనం నుంచి బ్యాక్ ఎళ్ళి రైట్ ఎళ్ళి లెఫ్ట్ తిగిరితే స్థూపథం సారీ స్థూపథం అన్నా ఏటిసి సర్కిల్ ఆ మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఆ ఆ ఆ దర్శనం లైన్ మళ్ళీ అగైన్ లెఫ్ట్ తిగితే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ మొత్తం మ్యాప్ ఉంది నా బూరలో తిరుమల
అంటే నేను ఎక్కుపో వెళ్ళ గానీ తిరుమలకి ఎట్లా వెళ్తామ అంటే తిరుపతిలో కింద మా ఫ్రెండ్ ఉంది
ఓకే
ఇం నేను ఇంకా ఈ అకామిడేషన్ కోస టెన్షన్ లేదు స్లాట్ బుక్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళిపోతుంది తీగిపోయిన తర్వాత పొద్దునా వెళ్లిపోయి అక్కడ టోకన్ కొట్టేకుంటా్ పొద్దునా వెళ్ళిపోయి ట్రై టోకన్ కొట్టేకుంటాం ఎవెవరు ఆల్కలే కొట్టేసుకుని వస్తం ఇక్కడి వచ్చే టైం ఒక గంట ముంది ఇక్కడ కింద బ స్టార్ట్ అయిపోతాం ఇత్తరం స్టార్ట్ అయిపోయి అడి పెట్టేసి ఇంకా డైరెక్ట్ అక్కడికి ఉంటాయి మార్నింగ్ టైమ్ లో ఆ మాది టై లో పెడతారు మాది ఇప్పుడు శ్రీవారి దర్శనం ఆ అవును సర్వ సర్వదర్శనం టోకెన్సు మ నేను త్రీ హండ్రెడ్ బుక్ చేస్తుందింే మాకు ఎప్పుడు దొరకపోతుంది టైం ఏది పే చేస్తుందిని దీనికి వెళ్ళిపోయింది ఇది కూడా కూడా దాని దీనికి ఒక వన్ అవర్ తేడా ఉంటంది
మగ పిల్లలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఫ ఫ్యామిలీ తో వెళ్ళేటట్టుంటే ఇంకా మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక డేట్ బుక్ చేసుకొని ఒక రెండు నెలల ముందు ప్లాన్ చేసుకొని ఇంకా ఆ వెళ్తారు అసలు నాకైతే నేను ఒక్కదానే ఏడుకైనా వస్తాం మా సారు పో ఎళ్ళు అంటడు
అయితే మేము రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ వెళ్ళామండి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక బ మందిని నేను ఒక్కనే స్లీపర్కి వెళ్ళి మిగతాలో అందరు ఇంకా వెహికల్ళరు నేను కూర్చోలే నన్న సేఫ అని చెప్పే నేనొక్కన్నే స్లీపర్లో ఇక నుంచి వెళ్ళిపోయి నీ ముందు వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసేసుకొని మొత్తం నందకంలో తీసుకున్న రూమ్ పెద్ద రూమ్
ఆ నందకం బాగుంటది
నందకం సూపర్ అసలు
నందకం చాలా బాగుంటది అవును నందకం బాగుంటది పాంచజన్ పుణం బాగుంటది వకులా బాగుంటది ఆ తర్వాత ఇది వరాహ
వారాహిల వారాహిలకి వెళ్ళినా ఈ సుదర్శనం నందకం ఈ మూడే ఇంకా తర్వాత అన్నిసార్ రూమ్ అవసరం పడలేదు మాకు తర్వాత వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా అందులో ఎంప్లాయీస్ రూమ్స్ ఉంటాయి కొన్ని ఇక తెలిసిన వాళ్ళు పైన తెలిసిన వాళ్ళు ఉంటే అ మా ఫ్రెండ్ తెలిసిన వా వాళ్ళ అన్నయ్య ఒకతనే ఉన్నాడు ఆయనది పెట్టుకొని ఆయన ఆధార్ కార్డు పెట్టేసి ఆయన రూమ్ తీసిస్తారు వాళ్ళకి ఇంకా ఫిఫ్టీ రూమ్ ఇస్తే మంచి రూము అది ఇంకా కాటేజ్లలో వస్తా లాంగ్ కొంచెం కాటేజీలలో వస్తాయి వాళ్ళ రూమ్స్ అక్కడికి వెళ్ళిపోయి బండి ఉంటది కనుక బండిసుకుని స్కూట్ వేసుకుని వెళ్ళిపోయేది అ అక్కడ బండి మీద వెళ్తే అంటే ఆ మధ్యలో దారి మధ్యలో ఇది బాగుంటదండి ఏమంట అడివి వస్తుది ఏది అడుగుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పాదాల దగ్గరికి
ఆ అక్కడ ఇ ఉంటాయిది దేవదారు చెట్లు ఉంటాయి కొంచెం కొంచెం అట్లు ఉంటాయి
బాగుంటాంది అది ఆ దానికోసం